హలో
హలో
ఆ చెప్పే ఆ బాగున్నాను బాగున్నాను నువ్ బాగున్నావా బాగున్నారా
ఆ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్
ఇప్పుడే లేచా
పన్ రెండు ఒకసార్ చెప్తరే ఏటి
ఇపుడే లేస ఇప్పుడే లేసా కొంచెం లేజి లేజిగా అనిపిచ్చాంది ఆ ఎర్లిగ లేస్తా ఎర్లీగే లేస్తా, ఎర్లీగే పడుకుంటా కానీ ఆ. కొంచెం లేట్ అయిపోయింది
టైం ఎక్కువ మిగిలినట్టుంటది కొంచెం స్పీడ్ అప్ అవుతే ఎర్లీ మా కొంచం పనులు గూడా ఎక్కువ పనులు అయిత.
అవును నేను జనరల్ గా మ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కట్లా లే లేస్తా పొద్దున్నే ఫైక్ లేచీ ఎక్సర్సైజ్ కెళ్ త గ్రౌండ్ కెళ్తా గ్రౌండ్ కెళ్లీ ఒ ఒక వన్ అవర్ వరకు ఎక్సర్సైజ్ చేస్తా అంటే వాకింగ్, జాగింగ్. పన్నింగు లైట్ లైట్ గా ఫస్ట్ ఏమో వాకింగ్ చేస్తా. ఆ ఫస్ట్ పావుగంట వాకింగ్ చేస్తా
ఎక్సె ఊమ్
ఆ హె బాడీ గూడా చాలా హెల్దీగా ఉంటది
అడీ ఊ
ఆ అయితే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవరూ, ఒక పా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో వాకింగ్ చేస్తా.
ఆ
తర్వాతేమో కాసేపు రన్నింగ్, అవ జాగింగ్ చేస్తా. తర్వాత ఒకసారి రన్నింగ్ చేసేసి స్విమ్మింగ్ గూఢ ఎళ్తా అక్కడే అంటే మా గ్రౌండ్ లోనే ద కర్లో స్విమ్మింగ్ ఫూల్ గూడా ఉంటది, ఇదంత అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ చేసి. తీ ఇంటికొస్తా అట్లా
మేము లేడీసు ఇ ఎక్సైల్ మో వాకింగ్క్ ఎళ్ళొచ్చి గి ఇల్లూడ్చుకు పోతది మనకి
ఆహా ఇక అది కూడా ఒక ఎక్స్ సైజే ఎర్లీ మార్నింగ్ అట్లు దోమినప్పుడు బట్టలు వుతకడం ఆ బట్టలు పిండ
ఇంగ అయిన
ఆ అదాల
వాళ్ళకి హౌస్ కట్టేడి అన్ని ఉంటాయి కాబట్టి నా అంటే పొద్దున్న లేసి వార్క్ స్ అని చే
ఆహా అది కూడా ఒక వ్యాయామమే పొద్దున్న లేసి ఆ అవన్నీ చేయడం కూడా ఓకే ఎక్సర్సైజ్ ఏ హోమ్ ఎక్సర్సైజ్ అదంతా అయితే ఈవినింగ్ టైమ్ లో కూడా కొంచెం వాకింగ్ చేయడం అట్లాంటివి చేయడం బెటర్
ఆ చేస్తాను ఇ ఈవ్నింగ్ టైంలో మా ఇక్కడ సంత పెడతారు మార్కెట్ కి పొయి వెజిటేబుల్స్ అయి తెచ్చుకుంటా
ఆహా
మ్మ్
ఇ వాకింగ్ చేస్తా ఇంకోటి మేము పొద్దున్న ఇప్పుడు మాది ఇది అయిపోద్ది కదా మళ్ళా ఏం చేస్తాము అంటే ఇక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయితా ఉంటాం ఆఫీసుకు వెళ్ళడానికి రెడీ అయితాం ఆ టైంలో కొద్దిగా టిఫిన్ లైట్ తీసుకొని ఆఫీస్ కు వెళ్తాం ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకొని
ఆ సార్ బస్ ఆ కెళ్తారా ఓన్ వెయికిలా
ఆ ఓన్ వెహికల్ ఉంది ఓన్ వెహికల్
వెళ్తారా
ఓన్ వెహికలే ఓన్ వెహికల్ లోనే వెళ్ళొస్తానబ్బా వెళ్ళొస్తా కాకపోతే మళ్ళా ఈవినింగ్ తొందరగే వచ్చేస్తా ఏది ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా వచ్చేసి మళ్ళీ ఇంకోసారి వాకింగ్కి వెళ్తాం సాయంత్రం అంటే సాయంత్రం టైం లో ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చెయ్యం లైట్ వాకింగ్ వాకింగ్ ఆ కుదిరితే షట్ల్ ఆడతాం అలా మీరు సాయంత్రం వాకింగ్ చేస్తారా అండి